బావున్నావా
బాగున్నానక్క మీరు బాగున్నారా
మీరు తిన్నారా
తిన్నాం అక్క ఇప్పుడే అయిపోయింది
అక్కా
డ్యూటీ అయిపోయిందా
ఆ అయిపోయింది అక్క అప్పుడు సెవెన్ కేే వచ్చి తినేసి ఇప్పుడు అలా ఫ్రీగా ఉంటే కాల్ చేసాను అక్క అక్కా ఆ అవునాక్క ఏం చేస్
ఏం వంట చేసినవ్
ఆ
అవునా తింటున్నారా ఉ ఏం చేసారు అక్క వంట
రైస్ ఉన్నూ వంకాయి
అవునా బాగున్నారా ఇంట్లో అందరు
అందరు బాగున్నారు నువ్వేం చేసినవ్
రసం అన్నం అక్క
ఈ సమ్మార్లో అదే బెస్ట్
హుహు అవునక్క అయిన ఏం తినాలనిపించి ఈ సమ్మర్ ఫుడ్ ఎక్కువ జ్యూసెస్ అలా ఆ కూల్ వాటర్ అలా తాగాలనిపిస్తుంది
అయినా చేసుకోక తప్పదు కొంచమన్నా తినాలా
అవునాక్క
వర్షం పడలేదా ధర్మవరంలో మోన్నా
ఆ హా లేదక్క పడేలాగా బాగా ఉండింది కానీ వర్షం అయితే ఏం పడ్లేదక్క మీ సైడు అక్క
ఫెస్టివల్ ముందు రోజు పడ్లేదా మీ
ఆహా లేదక్క పడేలాగా భారీగా ఎక్కువ ఆ మబ్బులు అన్ని వచ్చేసిండ కానీ వర్షం అయితే ఏం పడ్లేదక్క అవునా
బా
బాగా పడిందా అక్క ఎక్కువగా అవునాక్క మ్ కొన్ని సైట్స్ నేన్ కూడా ఫోన్లో వీడియోస్ చూస్తున్నప్పుడు చూసినానక్క వడగన్లు పడిండిటివి
సడన్గా వచ్చింది వ
అవునవును ఏంటక్క ఫెస్టివల్ బాగా జరిగిందా
హలో
ఫెస్టివల్ బాగా జరిగిందా అక్కా
ఆ బా జరుగుతుంది అదే ఇక్కడ మేము
అవునా ఊర్లో సెలబ్రేట్ చేస్కున్నరా ఎప్పుడొచ్చార్ అక్క ఊర్ నుంచి
సండే నైట్ కొచ్చాము మండే డ్యూటీకి పోవాల కదా
అవునవున్లే
సండే నైట్ కొచ్చేసాం
మ్
మాకి ఒక రోజే అక్క రంజాన్ కూడా మాకి హాలిడే ఏం ఇవ్వాల ఆఫీస్ ఉన్నింది
సండే అంతే
మ్ సండే ఒకటే మాకి హాలిడే ఇంకా ఫెస్టివల్ సండే ఉగాదికి ఒక్కటే హాలిడే ఇచ్చార్ అంతే ఇప్పుడు శ్రీరామనవమి కూడా లేదనుకుంటా హాలిడే
హాల్డేస్ లేవు లే
మ్
వచ్చే హాల్డేస్ కూడా ఇంకొస్తే నెక్స్ట్ వినాయక్ చవితి
ఏ ఎంటక్క ఎక్కువగా సమ్మర్ ఆ అందరు బాగున్నార్ అక్క
ఏమి ఏదో అడుగుతుంటి సమ్మర్
ఎ ఎలా ఉందక్క చాలా వేడిగుందా మీక్ కూడా
అంటే మా మేము అంటే ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మాక్ అంత లేదు మా పైన ఉన్నాయి కదా ఓ అంత ఎఫెక్ట్ అది కథ వెన్ వెంటిలేషన్ ఉంది అంత వేడేం లేదు ఏది వెంటిలేషన్ లేకుండా ఉం టే కొంచెం ఉక్కగా ఉంటుంది. గాలి ఎక్కడ పోకుండా
అవునవును
పర్లేదు మాక్ ఇప్పుటికైతే పర్లేదు ఫ్యాన్లతోనే సరిపోతుంది. చూడాలా ఈ మంతు దాటితే కూలర్ దింపల్సి వస్తుందేమో
అవునక్క నేన్ గుడా కొనాలన్ మాక్ చాలా వేడి ఉంటది మా ఇంట్లో అసలు
ఉహు
ఆ మేం కూడా కూలర్ కొనాలని మొన్న షాప్ కేళ్ళి చూసేసిసోచ్చి న్నాము కానీ సెట్ అవ్వక వచ్చేసినాం అక్క కొనాల కాస్ట్ అయితే చాలా కాస్ట్ అయితే చాలానే చెప్తున్నారు అక్క మేము అడ్జస్ట్ టు బెడ్ బెడ్ మీద పడుకునే వాళ్ళకి ఒకటే మినీ కూలర్స్ వస్తంటాయి కదా అది కొందామ్ మని చెప్పి వెళ్ళాము కానీ ఇప్పుడు ఇప్పుడున్న ఎక్కువ వేడికి అవి కూల్ అవ్వట్లేదంట అందుకని చెప్పి అవి రాలేదు అంటా ముందు కూలర్స్ ఇంకా పెద్దవే ఉన్నాయి కూలర్స్ చెప్తున్నారు అక్క కొంచెం కంపెనీవయితే ఫిఫ్టీన్ సిక్స్టీన్ అలా చెప్తున్నారు
మీరు ఉందే ఐడియా చేసుకొని ఇప్పుడు దసరా అప్పుడు కానీ వేన్ వింటర్ లో కొనింటే కొంచమన్నా తగ్గేము ఒక టూ త్రీ థౌజండ్
ఒన్ అక్క
ఏదైనా మనకి ఆ సీజన్లో అవసరం ఉండేది ముందు సీజన్లోనే కొనాల బెడ్ షీట్ లైతే వర్ష కాలంలో కొనాల సమ్మర్ లో కొనాల స్వెటర్లు అయినా అట్లా గొడుగులయితే చలికాలంలో అట్లా ఊ
ఇంతకు ముందు ఓ మా అమ్మవాళ్ళ కోసమనిచెప్పి ఫ్రిడ్జ్ బజాజ్ ఇ ఎం ఐ లో తీసుకొనింటిని అవి మంత్ మంత్ ఈఎంఐ పే చేసినామా అమ్మా కరెక్ట్ టైమ్ కే మళ్ళీ వాళ్ళేదో బజాజ్ కంపెనీ నుంచి ఏదో కార్డ్ వచ్చింది అక్క మాకి ఆ కార్డ్ ఆ ఆ కార్డుని యూస్ చేసి ఇప్పుడు కొనొచ్చు అని చెప్పి వెళ్ళాం కూలరు
హ్మ్
కానీ ఉహ్ ఉహ్ ఏదో సెట్ అవ్వక వచ్చేసినాం చూడాలక్క
నేను బజాజ్ లో మా ఓక్ ఒక ఐదారు మొబైల్స్ అంటే మాకే కాదు ఒక బ్రదర్స్ కూడా కొనిచ్చాను నాది ఇది ఏమంటారు అది స్కోర్ బాగుంటే
ఉ అవున్లే అవున్లే సేమ్ ఇప్పుడు కూడా మాది కూడా అలానే అక్క నాది బాగుందని చెప్పి ఇంకా నా దాని మీదే మా అమ్మకి ఫ్రిడ్జ్ కొని చ్చింటిమీ
ఉ
కాని ఇప్పుడు ఏం కొనాలన్నా అ ఎలాట్రిక్ సైడు వాళ్ళ ఐటమ్స్
అక్క నీ వాయిస్ కట్ అవుతుంది కట్ అవుతుంది
కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అక్క ఇప్పుడు ఏం కొనాలన్నా కూడా నేను అంటున్నా
అవునవును కాస్ట్ అసలు పెట్టలేం
హు
ప్రతిదీ కాస్ట్యే ఎలక్ట్రిక్ టైపే కాదు మ్య ప్రతిది కాస్టే నార్మల్గా మనము ఇంట్లో వాడుకునే ప్రత్ ఒక్కదానుంచి ఏద్ దైనా కాస్టే
అవునవును అక్క ఇంకేమైనా ఆన్లైన్ లో సెర్చ్ చేయాలి అక్క కూలరు కాస్ట్ ఇంకేమైనా తక్కువగా ఉందేమో అమెజాన్ లో అట్లా
అయితే నైట్ టైమ్ ఆఫర్లు వస్తాంటాయింట అంటారు కదా అమెజాన్ లో చూడండి ఒకసారి అదే నైట్ టైం మల్లా ఏమైతుందం తెల్దు రేట్ పడిపోతుందని చెప్త అంటారు
ఏమో అక్క ఎప్పుడు వినలే అవునా ఒకసారి అయితే ట్రై చెయ్యాలా సెర్చ్ చేయాలా
అదే అదే నాకు తెలిసిన వాళ్ళు మామ్ మామ వాల్లొళ్ళు బట్టలు కొంటుంటారు అప్పుడప్పుడు ఏమి ఇట్లా మీరు డైరెక్ట్ గా పోకోనోచ్ చ్చు కదా అంటే నైట్ టైము ప్రైజెస్కి డౌన్ అయిపోతాయి అని చెప్పినారు.
ఊ
అందుకు అనిచెప్తాను
చూడల అక్క సర్చ్ చేయాలయితే సర్చ్ చేయాల అక్క ఒకసారి
చూడండి
ఊ
అ
ఇంకేంటి అక్క విశేషాలు
ఏంలు ఉన్నాము మాది పని చేసుకోవడం ఖాళీగా ఇంకా అప్పుడన్న ఫెస్టివల్ ముందన్న క్లీనింగ్ అది ఒక కొంచెం పని ఉండి బిజీగా ఉండి మీ ఇప్పుడు ఏముంది ఇంకా నైట్ ఉమ్ అయ్యాలకి కొంచెం అందరు వచ్చింటారు కదా
ఆ అందరితో స్ అందరుతో బస్ పోయి ఈవినింగ్ అట్లా మాట్లాడి ఇంట్లో పని చేసుకుంటా
పని చేేసుకుంటా పాపకి పడుకోబట్టి తినిపించేలకే అది కొంచెం అదే పని నైట్ అంత
అవునులేండి అక్క
డే అంతా కాలినే నీకు డే కుదరదు
అవును అవును
నీకు యాడ్ అయింద పేమెంట్ ఆ దీన గురి దీదే
ఏమో అక్క సర్చ్ చేసుకోలే నేను
అవును ఇంకా సబ్మిటే జేయలేదు కదా
సర్చ్ చేసుకోలేదాక్క
ఓకే ఓకే
ఉ
అయిపోయినాయ మీ వాళ్ళందరివి కాల్సు
అక్క
మీ వాళ్ళ అందరువి కాల్స్ అయిపోయినాయా
ఆల్మోస్ట్ అయిపోయినట్టే అక్క
అదే అదే ఈరోజు మెసేజ్ వచ్చింది కదా
అవునవును ఆల్మోస్ట్ అయిపోయినట్టే అక్క
ఊ
అవును ఇంకేంటక్క అయిపోయింద తినడం
నేను ఇంకా లేదు పాపకు తినిపించాలా ఇంట్లో వాళ్ళకు పెట్టిస్తున్నా
అవునా
పాపకు ఇంకా పెట్టాలి నీతో మాట్లాడి పెడదామని ఆమె బయటికి పోయే సైకిల్ తొక్కుతాం
అవునా
అందుకు ఉంగ కాల్స్ అదన్నా టైం వేస్ట్ కాక మళ్ళీ నిద్రూపోయళ్ళకి పదకొండు అవుతుంది మళ్ళీ కుదరదు
ఉమ్ సరలే అక్క
ఓకే
సరే బాయ్ అక్క
బాయ్